ఆ మేడం నా వాయిస్ వినిపిస్తుందా మీకు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ నేనా ఏం చేయ్ లేదు మా లంచ్ అయిపోయింది ఊరికే కూర్చొని ఫోన్ లో రీల్స్ ట్రోల్ చేస్త అదే ట్రోల్ కాదు చూస్తూ ఉన్నాను చూస్తున్నాను
ఏం చేసిర్రు లంచ్ స్పెషల్ మరి
నిజంగానే స్పెషల్ ఈ రోజు మాది
ఏంటి మేడం అంతే స్పెషల్ ఇవాళ ఏమన్నా
ఏం లేదు ఊరికే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ను హ్మ్ తను ఆ పలావ్ చికెన్ కర్రీ చేశారు
వావ్ నైస్
మీ లంచ్ అయిపోయిందా
ఆ అయిపోయింది మేడం
ఓకే ఓకే మీరు ఎక్కడ ఎక్కడ జాబ్ చేస్తారు
నేను జాబ్ ఏం లేదు మేడం మామూలుగా ఇంట్లోనే ఉంటా అంతే మ్మ్ మీరు కూడా వంటలు బానే చేస్తారా ఏం చేస్తుంటారు మీరు అంటే మామూలుగా లంచ్ లో ఏం మీ సిస్టర్ చికెన్ కర్రీ చేశారు అన్నారు కదా మీరు ఏం చేస్తా ఉంటారు స్పెషల్ మీరేం చేస్తారు
స్పెషల్ ఆ నేను ఆల్మోస్ట్ అన్ని వంటలు బానే చేస్తాను నేను మా పిల్లలు వంటలు బాగా చేస్తావూ అంటారు
ఆహా అంటే స్పెషల్ ఒక ఐటమ్ అంటూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి చాపలా వావ్ ఎట్లా చేస్తారో మా చం చెప్తారా
ఆ తప్పకుండా తప్పకుండా ఆ చేపలు చేపల ముందు కట్టేసి తీసుకొస్తారు అది ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా కడిగేయాలన్నమాట త్రీ ఫోర్ టైమ్స్ స్మెల్ నిమ్మకాయ వేస్తే
స్మెల్ రా ఓకే ఓకే
శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దాంట్లో
మసాలా వేస్తారు కదా మసాలాకి ఏమో పెడతారు చెప్పండి
ఓ మష్ చాలా కి అంటూ నేను వేరుగా చేపకూర మసాలా వెయను రా ఉ మా మదర్ నర్పి
ఒక రకమైన మసాలా పేస్ట్ తయారు చేస్తారు కదా దాని గట్లే ఏమేయరా
ఆహా అది ఫ్రై చేయడానికి దానిపైనా పూ పూస్తారనమాట దాన్ని మ్యాగ్నేట్ చేస్తారు ఆ ఫ్రై వేరు ఆ పులుసుకయితే ఇంకా అలా మసాలా ఏమి కాదు మా మాదరు చాలా బాగా చేస్తారు అండి.
ఎట్లా చేస్తారు అంటే పుల్సు ఎట్లా పెడతారు మరి మీరు
ఉల్లిపాయలు పచ్చిమిరపపా అది ఉల్లిపాయ, టమాటా పచ్చిమిరపకాయలు సన్నగా తరిమి పెట్టుకొని. ఉల్లిపాయలు ఫ్రై చేయాలి పూర్తిగా ఆ పూర్తిగా ఫ్రై కాదు ఆ త్రీ ఫోర్త్ త్రీ
ఏంటంటే ఉడక పెడతాం అన్నట్టు ఇట్లా గ్యాస్ మీద ఉల్లిగడ్డను పెట్టి లైట్గా కొంచెం ఉడుక ఆ కాలుస్తాం కాలుస్తాం రైట్ కాల్ చేస్తాం అన్నట్టు మసాలా మీరు ఫ్రై చేస్తారా
మేము ఆ ఫ్రై చేస్తాము ఉల్లి ఉల్పయాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పసుపు అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా నేను పేస్ట్ చేస్తాను పేస్ట్ చేస్తే ఆ మిక్సీ చేస్తాను ఈ రోజుల్లో రో రో పల్లర్ నూరటం లేదు అమ్మ వాళ్ళయితే చేసేవాళ్ళు బాగా అలా
అప్పుడు అప్పుడు ఏదైనా మ మంచి రోట్లో అప్పడదప్పుడు మసాలా ప్రిపేర్ చేసేస్తే నాన్ వెజ్ కర్రీస్ చాలా అంటే
చాలా బాగుంటాయి ఆవును చేపల కూరకు కూడా అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు నూరింది వేస్
ఆ వేసుకుంటే బాగుం
ఊ అంతా వేసి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోస్తాం ఆ పులుసులో ఆ చింతపండు పులుసు దాంట్లోనే ఉప్పు పసుపు కారం అన్ని వేసేసి మంచిగా
మరిగించి
మా తర్వాత చేపల ముక్కలు వేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కొ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఊ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అసలు చాలా
అంతేనా ఇక దాంట్లో ప్రత్యేకంగా మసాలా అంటూ అంటే మేమేమ్ మేము ఎట్లాస్ స్త అంటే ఈ ఉల్లిగడ్డను కాల్చుకొని కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర
ము నేను ధనియాల పొడి అదివేస్
ఆ ఆ మాకు ఇటు మెంతల్ వేస్తాం మెంతులు జీలకర ఇట్లా ఇది మన చిన్న ఉల్లిడ్డ పేస్ట్ చేసి ఆయిల్లో వేసి మంచిగా దొరగా వేయించిన తర్వాత ఇదె చింతపండు చూసి మరిగిన్ తరువాత చాపలు వేసేసి ఒక ట్వంటి మినట్స్ అట్ల లాంచి తింపేస్తాం అంటే మీరు ధనియాల పొడి జీలకర ఏస్తారు అన్నట్టు మా
లో కొద్దిమేర గార్నిష్ చేత్తాం.
ఆహా ఆ అంటే ఫేమస్ ఆ అంటే మీ దగ్గర బాగా అంటే ఎక్కువ క్కువ ఎట్లాంటి వంటలు తింటరు. నాన్ వెజ్ వెజా
లో నాన్ వెజ్ ఏ ఎక్కు
అంతేనా నిజే గా స్ట్రాంగ్ అన్నట్టయితే మీరు నేనే నాన్ వెజ్ తినాలంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే తింటరు
నాక్కూడా నాన్ వెజ్ వండడమే ఎక్కువచ్చు
ఓహో బిర్యానీ సేసారు అన్నట్టయితే బానే ఏ బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్ ఫైన్స్
ఆ ప్రాన్స్ బిర్యాణి చికెన్ మటన్ అన్ని సవా పప్పు పప్పు ఒకటి చాలా ఇష్టం పప్పు రకరకాలుగా చేస్తాం. మేము పప్పు
అంటే రకరకాల అంటే ఎట్లా
అంటే పప్పులో ఒకసారి వంకాయ వే వేస్తాను సొరకాయ వేస్తాను వేరువేరుగా ఆ ఆకూరలు సాంబార్ చె కందిపప్పు ఏ సాంబార్ లో అయితే అన్ని వేస్తాము. అలా కాకుండా వంకాయ పప్పు ఆ దోసకాయ పప్పు, గోంగూరు పప్పు. మెంతికూర పప్పు అలా ఆకూర పప్పులు వేరుగా అలా చేస్తాము. ముద్దుపప్పు తర్వాత నా ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా. ముద్దపప్పు ముద్దపప్పు పచ్చి పులుసు
వావ్ నిజంగా నా కూడా బా ఇష్టం
పచ్చి పులిసు ముద్ధపప్పు చాలా బాగుంటుంది. అవును ఊ ముద్ద పప్పు చారు బాగుంటది. దే ముద్దపప్పు పచ్చిపుులుసు బాగుంటది.
అంటే ఏమన్నా మీరు రసం అట్ల వేసుకుం టరా డైలీ అట్ల ఏం లేదా ఎప్పుడన్నావ్ స అంటే కొందరు సము డెైలీ పె
అవును అవును కానీ మేము రసం పెడతాము. కానీ త్రీ ఫోర్ డేస్ కు ఒకసారి
ఆహా అంటే రోజు ఎన్ని ఎన్ని సరే సందు చాట్ పెరి ఇంట్లో డైలీ
రెండె
టూనేనా అంటే నాన్ వెజ్ కంపల్సరీనా?
అలానేం లేదు అలానేం లేదు పప్పు కంపల్సరీ ఎక్కువ.
అంటే డైలీ పప్పు కంపల్సరినా
సరి పప్పు లేకపోతే సాంబారు ఆప్పు లో ఇలా చెప్పాను కదా రకరక కాలు సాంబారు ముద్దపప్పు ఆకు ఎస్ లేదంటే రస్తం. రసం పెడతాము వా ఆ వాటితో పాటు ఇంకొకటి
ఇంకొకసారి అంటే మార్నింగ్ వేరే ఇస్ సారు మళ్ళీ లంచ్ వేరే డిన్నర్ కి వేరే యిస్తారా లేదా మధ్యాహ్నం వండిందే డిన్నర్ కూడాన
అహ అంత లేదు అంటే పిల్లలు స్కూల్స్ కి వెళ్ళిపోతారు కదా కాలేజ్ కి వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ చేసి వచ్చిందే మేము ఈవినింగ్ కూడా, సరిపోదు అనుకుంటే మళ్ళీ ఇంకేదన్నా చిన్న ఉమ్ కానీ పెద్ద వంట మాత్రం మార్నింగ్స్ అంటే ఆఫ్టర్నూన్స్కే చేస్తాము.
ఓహో దాన్నిగ, సరిపోతదనుకుంటే ఈవినింగ్ ఒ ఒక రైస్ పెట్టేసుకుంటరు లేదంటే, ప్చ్ ఏదన్న తక్కువ క్వాంటిటీలో కర్రి చేస్తారు అన్నట్టు.
అయి అంటే ఎగ్ బుర్జి ఎగ్ అట్లా ఆ ఆమ్లెట్ అంటే అలా సైడ్ డిష్ అన్నట్టు.
సైడ్ డిష్గా అట్లా. మరి మీరు అంటే, ప్చ్ ఆ మామూలుగ అందరూ ఇంట్లో ఒకే రకంగా వండిన తింటరు, లేతే నాకు ఆ కర్రి కావాలి ఈ కర్రి కావాలి అట్లే ఏమన్న అంటరా?
ఆ పిల్లలు అంటారు, కానీ ఈ రోజు ఒకలికి ఇష్ ఇష్టమైంది వండితే రేపు ఇంకొకళ్ళకి ఇష్టమైంది.
అదే అంటున్నా, కొందరు ఇంట్లయినంటే ఇది నాకు వద్దు మమ్మీ. టరి వద్దు వేరే చేయని అంటా ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటది టది, మనకంటే అన్ని క రకాల వంటలు చేయాలంటే కష్
అబ్బా కష్టం కదా అసలు అవును. పర్లేలేదు పిల్లలు చెప్తే ఏంట నా నేనే నేనే చేస్తా, ఉమ్
ఇవన్నీ వంటలు కావాలంటే తొందరనే లేవాలె.
కాలేజెస్కి వెళ్ళిపోతారు, నేను ఇంట్లోనే ఉంటాను ఇంకా వాళ్ళకి బాక్స్ కే దన్నా చేసి పంపించేసి. ఆ మధ్యాహ్నానికి ఈ వంటలు ఇవే సాయంత్రానికి క్యారీ అవుతా ఉమ్
ఓకే ఓకే, అంటే మామూలు మామూలుగ టిఫిన్స్ ఏమన్నా ఏస్తరా పొద్దున్న?
అ టిఫిన్ కంపల్సరి
ఏం చేస్తరు టిఫిన్ లోకి, ఎక్కువ ఏం ఫేమస్?
దోస, ఇడ్లీ ఆ ఇడ్లీ వడా పూరి ఆ ఊతప్పం.
ఊతప్పం ఒకే
ఆ స్పెషల్ గా అంటే ఏం పెద్దగా స్పెషల్ గా ఏం, ఆ పిట్టు చె
ఆ పిట్టంటే ఏంటిది?
పిట్టు అంటే అది ఆ బియ్య పిండి ఆ బియ్యపు రవ్వతో
ఆ ఆ బియ్యపూ రవ్వ అంటే మామూలుగా ఇట్లా మనము ఉమ్ చేసుకునే ప్చ్ ఉప్మా రవ్వనేన?
ఆ ఉప్మా రవ్వ తో కూడా చేయొచ్చు. ఆ అదే ఇడ్లీ రవ్వతో చెయొచ్చు, ఉప్మా రవ్వ కాదు.
ఇడ్లీ ర అంటే ఎట్ల చేస్తారు కొంచెం నాకు చెప్పండి కొత్తగా ఉంది అయితే, అంది అంటుం
అయితే వాసన కట్టడం అంటారు మరి, నీకు తెలుసో లేదో తెలిదు నాకు. అంటే ఒక డిష్ లో వాటర్ పోసి పైన ఒక క్లాత్, క్లాత్ తే క్లాత్ కడతారు. ఇట్లా ఆ దానికి మూతలాగా క్లాత్ కడతారు. తర్వాత ఇడ్లీ పిండిని ఇ పఇడ్లీ పండిలో నీళ్లు పోసి, దాన్ని కొంచం కడుక్కుంటాం కదా. అలా కడిగేసి గట్టిగా, గట్టిగా పిండి దానిమీద పెడతారు, ఆ క్లాత్ మీద పెట్టి పైన మూ
మూత పెడితే ఆవిరికి ఇది అది ఇట్లా అవుతదిన్నాడు, ఉడుకుత ప్చ్
చక్కగా ఇడ్లీ లాగా పొడి పొడిగా మంచిగా ఉడుకుతుది తర్వాత దాన్ని ఒక పెద్ద డిష్ లోకి
మార్చేసి కట్ చేసుకోవడి
ఆ అంటే ఇట్లా పొడి పొడిగి చేసుకోవాలి పొడి పొడిగు అయిపోతుంది ఆటోమేటిక్గా
దానికి కాంబినేషన్ గా ఏం చేస్తారు
దాంట్లో పచ్చి కొబ్బరి నెయ్యి ఆ ఇంకా మనం జీడిపప్పు అవి కావాలంటే అంటే వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని మంచి కలిపి హమ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్న తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి
అంతే డైరెక్ట్ అట్లనే తినుడా చట్నీ అట్లాంటి కర్రీస్ ఏం లేదా బా ఇదిదో వెరైటీగా ఉందే నేను కూడా ట్రై చెయ్యాలి
ఆ ఈ సారి నువ్వు మనకి వేరుగా కాల్ చెయ్యి చెప్తాను చాలా బాగుంటది
ఓకే ఓకే థ్యాంక్ యూ
ఓకే ఓకే ఇంకేంటి సంగతులు